ఏ ఏ నువెంచేతన్నవు అమ్మా
ఏం లేదు ఊటీగే ఉన్నా ఇప్పుడే భోజనం చేసాం మీరు భోజనం చేశారా భోజనం చేసారా ఆ ఏం కూరా
సొరకాయి
ఆ సొరకాయ తింటారా అబ్బ సో
ఆ సొరకాయ తింటాం మేము సొరకాయ మీరు వండరా మాకు సొరకాయ బలాగా వండుతారు
ఏమో ఎండాకాలం కదా సొరకాయ తింటే మంచిదింటారు కానో నాకైతే సొరకాయ అస్సలు ఇష్టం ఉండదు మర్ మీద
సొరకాయ అది మళ్లీ తిన్నావంటే బాగుంట ఇది ఇలా బాగానే ఉంది మరి మాకు మీరు ఎట్లా వండుతరొ కానీ మేము ఎలా వండు వంట కూర తాలింపు పేసిన తర్వాత ఇంకా కొద్దిసేపటికి దించుతాం అనగా ఒక టీ గలాసడు పాలు పోస్తాం పాలు పోస్తే ఇంకా మంచిగా ఉంటుంది
అదేదే నే కూడా చూసా యూ ట్యూబ్ లో ఇట్లా చూసాను పాల్వోసి వండుతరు పెరుగు కూడా పోసి వండు కదా పాలు బీపి షుగర్ ఇట్లో ఉన్న వాళ్ళకి పెరుగు ఇట్లాంటివి వేసి వండు తె చలవాట వాళ్ళకు కూడా మంచిదట యూట్యూబ్లో ఇట్లా వస్తాయి గా సరకాయ బూరెల అని చెప్పేసి అదే
కూరగాయలంటే ఇక అన్నీ ఇ పచ్చళ్ళ అని కూరగాయలని ఇకలా తింటాం నాకుడ బీపీ
అవునా అదే అదే ఆహా అదే లే ఆహా అదే నేను కూడా చూస సొరకాయ ఎండాకాలం కదా సొరకాయ చాలా మంచిదట ఆరోగ్య కీర దోసకాయ తింటారా కీర దోసకాయ ఉంటంది క్యారెట్లలో
తింటాం క్యారెట్ తింటాం మళ్ళా ఇంకేంది దోసకాయ
ఇప్పుడు వస్తు తిన్న
దోసకాయ కాడ మేము తింటాం దొండకాయ కాడ కొంతమంది తినరు కాని మేము కూరగాయలు చాలా వరకి బాగుంటాయి కాగాని మా అబ్బాయి తినడు
దోసకాయ కూర నాకు అస్సలు నచ్చ నచ్చదు అగ్గింజలు బా అస్సలు నచ్చదు మీరు బాగానే తింటుండ్రు అంటే ఏమైన్నా వేసి వండుతారా టమాటా ఏమన్నా
దో దోసకాయలాల్ల మనం ఒక యాభై గ్రాములు రొయ్య కానీ మెత్తలు కానీ దోసకాయలో వేస్తే అసలు నువ్వు ఒకసారి వండి చూడు అసలు ఎట్లాంటిదంటే తిరగలేదు దోసకాయలు కానీ
ఏ చింత చిగురు తింటే చింత చిగురు కోడిగుడ్డు ఇట రొయ్యలు ఇట్లాంటివేమో గోంగూర ఉంటుంది కదా ఆ గోంగూరలు వేసుకొని తింటాం
బాగా మీకు కొరుక్కకుటరా మాకు
మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద చెట్టు ఉంది ఎప్పయినప్పుడులా కోసి పంపిస్తుంది అంటే అక్కడ వాళ్ళు ఉంటారుారు లే ఇప్పుడు చింతకాాల టైం కదా వాళ్ళు దులిపేవాడు దానికి ఒక మనిషి ఉంటాడుక్క అక్కడ ఆయనతోనే కోపిస్తుంది ఇక ఒకేసారి కేజీ రెండు కేజీలు అట్లా కోపించి ఇక మాకు కొంచెం కొంచెం మా వదనమ్మళకి కొంచెం అట్లా పంపిస్తుంది
చింత సిగుర్లా మెత్తలేసి వండు అసలు వామ్మో నీ మటన్ కూర కూడ పనికిరాదు అంత బాగుంటది చింతూచిగురు మెత్తలు మాకు దొడ్లో ఫుల్లాఉంతది సింతచిగురు అయితే మేమేం చేస్తామ అంటే మా పక్కన ఏం చేసిందంటే మొత్తం మొత్తం కోసుకొని ఆ ఊరికి తీసాకపోయింది మరి అన్న సంతట ఏడో తెలయదు ఆ ఊరు తీసుకుపోయి పది రూపాయలకి ఒక కుొప్ప పది రూపాయలకి కుొప్ప పెట్టి అమ్ము కోరు వచ్చంది వచ్చి ఎందమ్మా చింత చిగురు ఎంత కోసిన వాళంటే నేను ఎలా అమ్మాకొచ్చుకున్నా నాకు వంద రూపాయలు వచ్చిన అని మాట్లాడింది అట్లా కొంటరు చింతచిగురు
అదే పల్లెటూళ్ళలో చింత చిుగుర అంటే అంత ఇష్టం ఉండదులేగాని ఎ ఎక్కడ దొరకదుగా పట్టణాలలో వాళ్ళకి బాగా ఇష్టం
చింత సిగుర బాగానే ఉంటంది అబ్బా గోంగూర గోంగూర మెత్తళ్లు అవిగాడ బాగా ఉంటాయి నెక్స్ట్ ఆ కాయలు ఇది కాదు అలసంద కాయలు అలా ఉంటాయి చూడవి ఆ కాయలు తిడరా మీరు
తారులేగా నేనే ఎక్కువ తిన్న అంటే తెప్పిస్తుంది మా మా అమ్మమ్మ న తెప్పించిన ఇప్పుడు మామూలుగా గుగ్గిల్లాగా వండుకొని అట్లా తింటారు అదేనా గుగ్గిల్లాగా
ఆ ఆ
అ అప్పట్లో గుగ్గిలు బాగా బాగా ఇష్టంగామ్మా అమ్మమ్మ ఇప్పటికి రోజు సాయంత్రం శనగలు ఉంటాయి కదా శనగలు ని పెసర్లు గాని పల్లీలట్లు ఉడక పెట్టి గుగ్గిల్లాగా చేయి గుగ్గిల్లాగా చేయి అంటది అమ్మని
ఆ మాకైతే మొన్న చిక్కుడుకాయ తీగ చెట్టు కోసేసినాం చెట్టు కోసేస్తేఒక ఎన్ని చిక్కుడుకాయలు వచ్చినాయి ఎండకాయలు వస్తే రోట్లో వేసి దంచి గుగ్గిలు వండుకొని తాళిం పెట్టుకున్నావు బాగుంటాయి అవి కా కూడా చికూడుకాయ గు
ఈ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు అసలు గుగ్గిలా అంటే ఏంటి అంటున్నారు కాగానీ ఫస్ట్ లో ఆట వాళ్ళు రోజు పొలాంనికి వెళ్ళొస్తారు గ పెేసర గాయలు బొబ్బర్లని ఇట్లాంటి ప్రతి రోజు లో కచ్చితాంగా ఉడక పెట్టుకుని సాయ అందరు కూసుంట్రూగా పనై పోయాక కూచం కచ్చితా తంట ట్రట
ఇప్పటి ఒళ్లకు పెట్టు ఏంటి మమ్మీ ఏంటి అని అంటారు వాళ్ళు ఇప్పటిోళ్ళు
మంచూరియాన్ నూడిల్స్
అందుకే అందుకే ఇది ఆ ఒక పది సంవత్సరాలు పిల్లల బాబు గారి పాప గారి పది సంవత్సరాలు వచ్చింది టంటె ఆ చాలలా పంట గుగ్గిీళలు చింత చిగురు గోగు త ఇంకా ఇదేటు బియ్యాలు అంటారు కాబట్టి పది సంవత్సరాలు వస్తే వాళ్ళకి కళ్ళు కాడ పడకపోవటం మరి ఎప్పటికైనా మా అమ్మకు కానీ మా అమ్బమ్మకు కానీ అసలు కళ్ళు మంచి గానీ వస్తాయి నాగా కూడా బాగానే కాని వస్తుంది
పొడులు ఇట్లా బాగా కుట్టేది అట కారంపొడి తర్వాత కారంపొడిలో కరివేపాక కారంపొడి ములగాయ కారంపొడి ఇట్ట క ఆకు ఆకులు అంటే డైరెక్ట్గా ఇప్పుడు మన కూరలో వేస్తే పిల్లగాలు పక్క పెడతారని చెప్పేసి వాళ్ళ అమ్మ వాళ్ళట ఫస్ట్లో ఇప్పుడు
అ అట్లా దచితే మరి ఇప్పుడు ఇప్పటిళ్ళు తింటారా అబ్బో కారం మంట ఆటరు ఇప్పటికైనా ములకాకు కరేపాకు పల్లీలుసి కారం పొడి కొడితే మంచిగా ఉది అది బాె కడలకి మంచిద మరిీ మంచిగా టేస్ట్గా ఉంటుంది మళ్ళ ఇదేంది ఫ్రైడ్ రైస్ ఆట ఫ్రైడ్ రైస్లా పుదీనసి చేస్తారు బాగుంటుంది అది చేస్తార
పుదినాకులు తీసుకొని అవి కొంచంి ఎక్సిబట్ కొంచెం మిరపకాయలు ఏసి కలిపిపెట్టడమే కాద ఇగా బగారలాకు తాళింపేయడం
అవును
ఆ నేను కూడా ఏస్తా ఎక్కువ పిల్లలుకి బాక్సులల్లోకి పుదీనా రైస్ క్యారెట్ రైసు టమాటో రైసు ఇట్లాంటివి బాగా ఇష్టం
ఊ మా ఇంటి దగ్గర ఒక వావు చెట్టుందమ్మా వాము చెట్టు ఉంటే ఆ ఆకులు అందరు వచ్చి అడుగుతా ఉంటారు, ఆకులు తీసుకపోయి శనగపిండి గలిపి వాంబజ్జాట వాంబజ్జి చేస్తారు. ఆళ్ళ పిల్లలు ఎంత ఇష్టంగో తింటరంట ఆకు వామున్న అట్టే ఉంటది ఆ చెట్టు గదిలించిన వాం వాసన వస్తది. అది శనగపిండి కలిపి అల్లా ముంచి ఆయిల్ల్లో ఏస్తే అది బాగుంటదట ఆ అది అది అది జెట్ రిక్వెస్. టాంగా తింటారు మరి వాళ్ళకి ఇంగ అది ఎంత ఆరోగ్యం ఉంటందో తెలవదు ఇగా
అవునవును పిల్లలు కొంతమంది పిల్లల్ని డైరెక్ట్ వామ్ తినమంటే కక్కేస్తా ఉంటరు, ఇట్లా బజ్జీలా అవి చేయడం, ఇప్పుడు కట్ మిర్చి అట్లా చేస్తరు కదా. ఇట్లా చేసి పెడితే వాళ్ళకి ఏదో రూపంగా ఇవ్వాలి గంతే ఇగ ఆకు, ఆకు రూపంలో అయినా లేకపోతే డైట్ వామ్. వాటర్ దొరుకుతాయి కదా అట్టే వామ్ వాటర్లాగి ఉడాయి హెల్తీ మంచిది అంటే మనం
మా ఇన్ మా ఇంట్లో అంత పెద్ద సెట్టు ఉంది కానీ, మా పిల్లలు తినరు మరి, ఆ పక్కన వాళ్ళు అడుగుతారు అడిగితే ఏం చేస్తారు అంటీ మీరు ఏం చేస్తారు అని అడిగితే. మేము సెనగ పిండి కలిపి ఇట్లా బజ్జి ఏత్తమ్ వామ్ బజ్జి బాగుంటదని అని చెప్తరు.
అదే ఇప్పుడు తోటకూర ఉన్ తోటకూర చిన్న పిల్లలు ఏం చేస్తారంటే తినమంటే అసలు తినరు. ఇప్పుడు చపాతీ చేస్తాం కదా, చపాతి పిండిలో కొంచెం చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి దాంట్లో. కలపాలంట కలిపేస్తే ఇప్పుడు ఆ చపాతి, చపాతి లాగా ఇట్లా ఉండలు చేసి దాన్ని రోల్ చేసాక చపాతీ ఇలా పెంకు మీదకి కాలిస్తే, పిల్లలకి అది టేస్ట్ కొంచెం డిఫరెంట్ అయిద్ది తింటరు, ఇప్పుడు తోటకూరనే కాదు ఆంటీ మనకి. ఏదనా మంచిది అంటే ఇప్పుడు బీట్రూట్ ఉంది బీట్రూట్ మంచిది కదా పిల్లలు
సన్నగా జరిగయినా దాన్ని కూడా కలిసి ఇస్తారు ఇప్పుడు కోడిగుడ్డు వరిగా క్యారెట్ బీట్రూట్ అవి కట్ చేసి మామూలు ఎందుట్లేసి రెట్ట చేసి అట్ట తిట్టారు
హెల్త్ కి మంచిదింటే ఏదనా కష్టమయినా మనం తినాల్సింది తప్పదు ఇప్పుడు చూస్తున్నా చిన్న చిన్న పిల్లలకి ఐ సైట్లు వస్తున్నాయి చిన్న చిన్న ఇప్పుడు ఎండాకాలం అంటే అసలు ఖచ్చితంగా కొబ్బరి నీళ్ళు ఖచ్చితంగా తాగాలి ఇక వేడి పదార్ జోవులకిళ్లొద్దు అసలు ఎప్పుడు చూసినా సల్లదా నిమ్మకాయ నీళ్ళని డు చె స కూ బ స ఇట్లాంటి నీళ్ళు ఎక్కువ కా ఉండే కూరగాయలు ని పంలు కాని ఇ ఎక్కువ తీసుకోవాలి ఎండాకాలంలో
ఆ జ్యూస్ ద్వారా కానీ ఇయ్యాల పిల్లలకి వాళ్ళకి ఎండాకాలం రోజు స్కూల్ కదా అ ఆటాని పోతారు ఇంకా తిండ రు టయానికి ఎండలు ఆడి వేడి చేసి అసలు మామలు కొడరు మళ మధ్యలో ఇక్కడ మా పక్కన ఒక అబ్బాయికి అయితే ఎండలు ఆడి ఆడి ఆడి కండ్లుయితే ఎర్రగయ్యి ఇంత అంత లావ అయిపోయినాయి అయితే వాళ్ళు అట్లు చేసిపోయారు ఆ పిల్లగాన్ని
పిల్లలకి ఎన్ని ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా ఏమన్నా చిన్నదే అనుకుంటే కానీ ఇప్పుడు ఎండాకాలం ఖచ్చితంగా వాటర్ మాత్రం అసలు ఆ పొద్దుసలు
అవును ఎడాకాలం మరీ దారుణంగా ఉంటుంది అది
అదే ఆ ఉంది ఉంది ఏ లాస్ట్ ఇయర్ కొన్నాము ఇప్పుడు ఎండలు మరీ బాగా ఎ ఎక్కువ అయిపోయినాయి కదా ఇక ఆంటీ ఇప్పుడు మొన్నటి దాకా వర్షాలు పడ్డాయి. ఏ ఇప్పుడైతే ప్రజెంట్ రన్నింగ్ లో లేదులే గాని
మా ఈ కాలపోలకి గంత వాళ్ళ కాడ వేసి మాకైతే గంత ఏసి కాదు కదా, ప్యాన్లు కాదు కదా, ఆ బయట వేసుకుంటావు. ఎంత ఉడక్ పకపోయినా బయటే రేత్రి పగులు బయటే పడుకుంటవ్
అంత చెట్టు అని వేప చెట్టు ఇట్లాంటి పెద్ద పెద్ద చెట్లు ఉండి ఆ గాలే సరిపోయేది. మా అమ్మమ్మ ఒళ్ళ ఇంట్లో నా చిన్నప్పుడు మేముమందరం లైన్ మంచాలు వేసుకుని, అట్లా చెట్ల కింద పండుకునేది. ఒక పా దోమలే గాని అసలేం ఉండవ్ పోయి హిప్ ఇప్పుడు అసలు ఎక్కడ చూసిన ఇంట్లో మనం దోమతలలు వేసుకొని, తలుపులు వేసుకున్నా కానీ, దోమలు కుడుతున్నాయి.
దొంగోళ్లు వత్తరు మమ్మీ బయట పడుకోవద్దు మమ్మీ మనం ఇంట్ పడు తలిపేసుకుందాం డాడీ అనిని అంటరు. మేము అయితే మాకు చిన్న పిల్లలు వేసుకున్నాడు బయట పండుకుంటాం మాకు ఏ దోమలు ఉండవు. చెట్లు పెద్ద పెద్ద చెట్ ఉంటాయి కదా.
అదే సరే అంటీ పిల్లలు వచ్చారు స్కూల్ నుంచి సరే మరి ఆ సరే ఉంటా అం